ఏంటి చెప్పండి చెప్పాలండి మీరే మీరే చెప్పండి ఇంకా విశేషాలు చూపండి బతుకమ్మకుంటా అండి టాపిక్ వచ్చేసి
బతుకమ్మప్పుకుంటానా పోయిర అండి మీరు బతుకమ్మ కుంటకి
పోయినా మీరు ఎప్పుడు పోలేదా
పోయినామండి అది కట్టినాక టికెట్ పెట్టినాక పోయినామండి అప్పుడాకా పోదు పోలే
మస్తు ఉంటాడండి ఎంజాయ్ చేయచు అయ్యో ఎందుకు
ఏ మమ్మల్ని పంపరాండి బతుకమ్మకుంటకి అ టూ ఇట్ సైడం మేము హోమారస్టీ చేస్తారు మా మంది
అవునా అండి ఇప్పుడు మాస్ చేసిరూ బటర్ఫ్లైస్ అవన్నీ మన్నాయినచ్చ రామ్ మిరియాలా అవునను పోయిరా అడైతే ఎక్కువ లా లవర్స్ వీళ్ళే కలిస్తారు ఉమ్ బతుకమ్మ కుంట లో పీస్ఫుల్ ఉంటా మల్ల ఏమన్నా అంటే దుర్గమ్మ టెంపుల్ అని అంటారు బాగుంటాయి ఎ బాగా కొంచం డెవలప్ చేసిరి కదా అవును ఇంకా అండి ఇప్పుడు కాఫీ షాప్ కూడా పెట్టారండి బతుకమ్మ కొత్తల ఇటు సైడు ఇ పెట్టారు గేట్ సైడ్ ఉమ్ ఉమ్ బీ ఇలాభ ఎతేరు వాళకటే వచ్చిన వాళ్ళు అందరు తింటారుగా ఉమ్ మిర్చిలు అ ఎకున వస్త పోతే ఆ రోజు రామ్ మిరియాలో వచ్చిన రోజు అయితే మస్తు పోతా
అవును ఎంకాలం కాబట్టి కొంచం జాగింగ్ కి రన్నింగ్ ఎడ కూర్చొనికి మంచి పీస్ స చాలానే పోతాయి అక్కడ
అవునా ఆట వెయ్యరు అవి లోతు త్త కదా ఉమ్ మరి చచ్చిపోతారూ ఉమ్ ఆ ఇప్పుడు చేపలు అవన్నీ పట్టుకుంటరు ఉమ్ అంటే అది బతుకమ్మలు అవన్నీ వేసిరు కదా అట్లా పొల్యూషన్ అయింది
వు అంటా వాటర్ వాటర్ పొల్యూషన్ అ చెయ్యొదండి అట్లా వాటర్ పొల్యూషన్ కానీ చెట్ల కింద వేసినా బాగుంటాయి బ వాటర్ని వేస్ట్ చేస్తరూ అది మంచి పద్ధతి కాదండి వాటర్ వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు మనం వాటర్
ఇంకా అట చెట్లు బాగుంటాది అయితే ఇప్పుడు పార్కు లాగా అది పెట్టిరూ ఉయ్ జిమ్ చేేసేటోళ్ళకి కూడా అది పెట్టిరు జిమ్ జేసే ఊ అవునండి ఇంకా చెప్పండి ఈమ బతుకమ కొట్టల మేం మున్న ఒయినం అప్పుడు షార్ట్ ఇట్లా డ్యాన్స్ చేస్తారు వాళ్ళు కూడా చూసిన నేన్ ఫస్ట్ టైం అట్ల చూసుడు ఫుల్ మేకప్ ఏసుకురు ఎక్కడన బతుకమ్మకుంటలనే డ్యాన్స్ వేసుకుంట వీడియోస్ తీసురు కెమెరా మ్యాన్స్ ఇట్ల షార్ట్ వీడియోస్ తీసురు డ్యాన్స్ ఫోక్ సాంగ్స్లా ఇట్లా అట్ల అయినా చెప్ అయిన కూడ ఫోక్సు సాంగ్స్ ఏ చేతడంట ఉహు మీరండి ఏంటి అన్ని ఊ వెక్కిలు వస్తున్నాయేమో అండి వాటర్ తాగక పోయిండ్రు మీరు ఆ తాగిన అండీ
ఇప్పుడు అండి తాగాలి తాగాలి కావచ్చు
ఇంకా అవు తాగక పోయిండ్రు ఇంకొన్ని ఉహ్హ్ మీ ఇంటి పక్కనామె రాలేదు ఎందుకండి ఎవరు ఆ రాలే అండి చపాతి చేస్తదంట ఇంకె సాయి మా తమ్ముడు కూడా చదువుకుంటుండు రేపు ఎగ్జామ్ అండి మా బాబాయ్ ఇప్పడి దాక ఫోన్ చేసీ తి టిండిఏడికి పోవద్దు
ఆహా
ఊ పోదాం ఆ అవును అట్లా దర్శనం చేస్ కొని లోపడికి పోయి మంచిగ పేమెంట్స్ అయినా అయితయ్ కావచ్చు
ఆ కరెక్ట్ ఏ అండి చెప్పండి ఇంకా
ఇంకా ఏ మసు కొంటె ఫెమసు అ సైడ్ లొకేషన్ అంతా మంచిగా చేసిరు కదా ఇంకా బతుకమ్మ పక్కన అది కూడా పెట్టిరు బర్డే సెలిబ్రషన్స్ వి ఎప్పుడో పెట్టిరండి మళ్ళీ ఇప్పుడు బతుకమ్మకుంటలు మన ఇద్దరం తిగిరం అనుకో సర్ప్రైజ్ వాళ్ళు ఇ టెడ్డియర్ వేసుకొని వచ్చి ఇట్లా. సర్ప్రైజ్ ఇచ్చుడు ఇట్లా తెల్వకుంట వచ్చి ఇట్లా రోజు అవన్నీ. ఇవి కూడా చేస్తున్నారు సర్ప్రైజ్ అవని మన బతుకమ్మ కొంత లైట్లు సప్రైజ్ చేసి లోపల రూమ్ తీసుకొని పోతారు ఇగ ఆ ఇంకా పార్ట్ తితేతారండి బతుకమ్మ కొంత పక్కన పాటితేతే ఫ్యామిలీస్ గానీ ఎవ్వరైనా పోవచ్చ అడికి.
తం వేరే. ఒ బతుకమ్మ కుంటది అది చులే అండీ నేన్ చాన్ రోజులైతాంది పోకా.
ఉ సరేలెండి.
ఊ
. చెప్పాలింకా చెప్పాలండి నేను పిచిదాన్ల అక్కనే ఉన్న
ఆ ఢిల్లి కల్లు అట్లా.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
వెళ్లచిన వాటర్ రావట్లేదండి, వాటర్ కుసొండి.
చెప్పండి మీ పక్కన ఎవరు ఏం చేస్తున్నాను మా ఇంటి పక్కన స్కూల్ కెళ్తున్నరా, స్కూల్ పిల్లలు ఇన్ వినిపిస్తు.
ఆ స్కూల్ పిల్లలు ఉన్నరండీ. ఆ డైలీ ఆడుతారు ఇక్కన్నేవచ్చి.
ఇంకా అండి, ఎప్పుడు పోతరండి మరీ. టెంపుల్ కి. ఉన్నాగాని రేపు ఒకే ఉమ్ ఇంకా?
అయ్యో ఎక్కిలు వస్తున్నట్లున్నాయి కొన్ని కొంత నీళ్ళు తాగుతే అయిపోతది కదా అండి.
జెంటి చెప్పండి ఇంకా. మడే అవును హెలొండి ఇబ్బంది ఉంటే ఉచ్చో.
అవున మరి నాకు చెప్పలేదు ఎందుకండి మీరు?
ఆ అంత చెప్పేసి. సందర్భం రాలేదండి. బయట పనులు ఉన్నాయి కాబట్టి టెనే వాడుకోవాలని ఉంది.
ఆ
ఈ ఇంత ఒకసారి పైన వడుకోవాలి. ఆ ఇప్పుడ ఎండాకాలం. ఉండరండి ఎం ఎండ కొడతది కద. చెప్పిన ఎవరు తలుసుకుంటుర్రో ఆఆ అవునండి. ఇంకా సెవెనే అయితుంది. ఎయిత్, నైన్, టెన్నా? ఇంకా మళ్ళీ నేన్ చెయ్యాలి.
న్యానికి.
ఉమ్ ఎట్ల అయినా కంప్లీట్ జేయాలి కొన్ని. నయ్ ఫై గాబట్టి ఫోరు ఇప్పుడు ఒకటి యేస్తా, రెండు ఏస్తా రేపు ఒకటి యేయచ్చు కదా, అంటే నాది కంప్లీట్ అయి చేయచ్చు అంటె మరి నాయె ఐదు ఎత్త అంటలేేను ఇదేమైదామ ఒక రోజు లీవ్ ఉంటంది కదా మనకి పోదం అయ్యో ఏం ఎక్కిళ్ళు తగ్గి పోయినయో
పోలే అండీ వాష్ రూమ్, దూపయితుంది
ఎవరు గట్టిగనే తల్స్కుంటుర్రూ నన్ను ఇంకా అండి కరెంటు వుంది
అవునండి ఎక్కువ బతుకమ్మకుంట సైడ్ ఐపోతయి
అవునా అండి టీప్ ళ్ళు మంచిగా కడతారండి ఎట్లా గడతారు ఎప్పుడైనా నాకు నేర్పిస్తారా అండి నాకు ఓకే బతకమ్మకుంట కదండి ట్యూస్డే నే ఒదం నేనెపుడు టెంపుల్ కె ఒత వొలేదు నేన్ వాట్కపో ఫుట పోయినా కాని టెంపుల్ కి ఎప్పుడు పోలేదు
అయ్యో
ఓకే ఉమ్ ఏమైంది అందరు సైలెంట్ ఉన్నరు ఓహో దబ్బులేసిండండి ఏసేమాతప్